హాయ్ ఆండీ
హాయ్ ఆండీ
ఏమి వేస్తున్నారు
ఏం లేదండి
అ మీకు ఇష్టమైన టాపిక్ ఏమైనా మాట్లాడాల అనుకుంటున్నారా హలో
రీసెంట్ షాపింగ్ చేస్త సార అండీ
ఆ చేసా చేసా అండి షాపింగ్ అంటే ఇష్టం మీకు
ఉమ్ ఆబ్వియస్‌లీ ఎవరికి ఇస్తం ఉండదు అండీ కొత్త బాటలు కొనుక్కోవాలంటే ఎవరికన్నా ఎవరికన్నా ఇష్టమే కదా యా అవునండి
మీరేమన్నా చేసారా రీసెంట్గా
ఆ రీసెంట్గా ఉగాది ముందు చేసాను అండి
ఓకే ఇది ముందు షాపింగ్ చేశారా
యా అవును అండి
అంటే ఆ వాటి కోసం ఎంత ఖర్చు పెట్టారు ఏంటి
ఆ త్రీ పాయింట్ ఫైవ్ అండి
ఓ త్రీ పాయింట్ ఫైవ్కినా ఓకే ఓకే
యా ట్రెడిషనల్ వేర్ కాదాగాది అంటే కొంచెం ట్రెడిషనల్గా రెడీ కావ్వాలని చెప్పేసి ట్రెడిషనల్ వేర్ తీసుకున్నాం సో అందుకే అంత అయిందండి
అంటే ఒకక్క డ్రెస్ క అంత అయిందా లేకపోతే ఒక టూ త్రీ తీసుకున్నరా
లేదు లేదు ఒకటే
ఒకటేనా
యా అవునండి
ఒకదానినికి త్రీ పాయింట్ ఫైవ్ క పెట్టి తీసుకున్నారు
అంటే పైసలు మనకి కాకపోతే తీసుకోవచ్చు కదండీ హు హు మనదైనప్పుడు జాగ్రత్త యూస్ చేయాలి హు హు హా
మీరు ఏమంటారు సంపాదిస్తే తెలిసేది అంటారా అట్లేం లేదా
యా ఆడైలాగ్ వస్తతే నాకు చెప్పొచ్చు అ లే చెప్ప చెప్పచ్చు అండ్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసు కాబట్టి చెప్పకూడదు
హీ హీ ఇంతకు ముందు ఏమైనా వర్క్ ఏమన్నా చేసారా
యా డోంట్ టాక్ పర్సనల్ థింగ్స్ అండి సో షాపింగ్ కాబట్టి షాప్ పింగ్ గురించి మాట్లాడుకోవాలి
సర ఇంట్లో వాళ్ళకి
లేదు ఇన్ని నా ఒక్కదానికే చేశాను సో మీరు ఫెస్టివల్స్ కి యా మీరు మిగతా వాళ్ళకి అంటే ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపియ్యారు సో పండగంటే కొంచెం కొత్తగా న్యూ లుక్ ఉండాలి కాబట్టి నేనే తీసుకున్నా
ఓకే అవును
ఆ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు సో ఏదైతే ఏంటి అని చెప్పేసి ఉంటది కాబట్టి సో నేను ఓన్లీ నా వర్కే తీసుకున్నా మీకెలా ఉంటది లైక్ ఇ ఫెస్టివల్ లుక్ అంటే ట్రెడిషనల్ ఏమి వేసుకుంటారు పంచ షర్ట్ ఆ లేక్ పోతే జీన్స్ నార్మలా
సట్ అంతే ఏసీ అంతే కాదండి నార్మల్ కుర్తా ఉంటది కదా కుర్తా సెట్ అంటారు కదా
యా
అవి తీసుకున్నాండి రీసెంట్ ఉగాదికి
రంజాన్ కీ
లేద్ లేదు నేను ముస్లిం కాదండి హిందూని
ఇంకా ముస్లిం కాకపోయినా ఎవ్రి ఫెస్ట్కి తీసుకోవడం ఆచారం కదండి
అహ్ అయ్యో అంత బడ్జెట్ నా దగ్గర లేదు రంజాన్కైతే తీసుకోలేదు ఉగాదికే తీసుకున్నా అండి అక్చ్వల్గా ఉగాదికే తీసుకున్నా అది వైట్ కుర్తా తీసుకున్నా అండి ఆహ్ అరౌండ్ సిక్స్ట్ సిక్టీన్ హండ్రెడ్ ఎంతో పడింది మరి మీ అంత కాకపోవచ్చు ఏదో అల
ఆహ్ మీరు డైరెక్ట్ షాపింగ్ మాల్కెళ్ళి షాపింగ్ చేస్తారా లేకపోతే ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తారా
ఎక్కువ అయితే డైరెక్ట్ షాప్కెళ్ళి ఇంకా కొన్ని కొన్ని షాప్లు దొరకవండి ఆన్ లైన్లో చాలా ఉంటాయి మనకి ఈ లైవ్లో పోయి తీసుకుంటే మనకన్ని దొరకవ్ దొరకకపోవచ్చు దొరకవు కూడా ఇంకా నచ్చినవి కావాలనుకున్నప్పుడు మాత్రం ఆన్ లైన్లో షాపింగ్ చేస్తాను ఇంకా వద్దు ప్రోడక్ట్ మంచిగ కావాలి అవసరం అనుకున్నప్పుడుయితే ఆఫ్ లైన్లో తీసుకుంటామండి
ఆహ్ అవును
ఇప్పుడు మనం ఆన్ లైన్లో తీసుకుంటే అది ఒకటి ఆర్డర్ పెడితే ఒకటి వస్తదండి అది అది ఏమొస్ తెల్వదా ఆహ్ మనం పెట్టిన ప్రైజ్ కి అది వర్తా కాదా అని కూడా మనకి అర్థం కాదు ఇంగా అంత దరిద్రంగా ఉంటది అనమాట ఒక్కొక్కసారి ప్రోడక్టే చేంజ్ కావచ్చు దాంట్ల ఆశ్చర్యపోడానికి కూడా ఏం లేదు మీకలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నైయిందా
యా అయింది ఫ్రమ్ అమెజాన్. ఒక్క రౌండ్ టాప్ పెట్టాను సో మెని మన్ చ్చ్ బ్యాక్ సో ఒక కలర్ ఉండి ఇప్పుడు ప్యూర్ మెరున్ చెరిమ్ చెర్రి మెరునుండే
ఒకే నా
చెర్రి మెరునుంటే అది అదోచ్చేసరికి కాస్త రెడ్ అయిపోయింది
హా హ అయ్యా మీరు యాక్చువల్గా స్పెసిఫిక్ గా ఆ కలర్ పెట్టేసుకున్నారు. బట్ రెడ్
యా అలా అండ్మిం కోచ్ ఒకసారి మింత్రా నుండి ఒకసారి ఆర్డర్ పెట్టాను. అది క్వాలిటీ మ్ ఇప్పుడు మనం చూసేటప్పుడు అది కాటన లేకపోతే ఇవ్ ఫ్యాబ్రిక్ అనేది తెలిసిపోతది కదా. కింద చూస్తాం కదా. లుకింగ్ కూడా అది బావుంటే తీసుకున్ కదా సో అది ఆర్డర్ పెట్టోచ్చేసరికి కలర్ కొంచం పోయినట్ అండ్
షేడ్ అయిపోయిందా
అండ్ క్వాలిటీ కూడా లైక్ ఓన్లీ సిల్క్ జస్ట్ వన్ లేయర్ వన్ లేయర్ అంటే ఆ ఏమంటారు. వన్ ఇయర్ అంటే ఇంకెలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. జస్ట్ యా అలా ఉండే క్లాత్
ఓకే ఒక చిన్న లీఫ్ లేక ఆకు లెక పలిచ
యా అవును సో అప్పటి నుం వచ్చి ఆన్లైన్ షాపింగ్ అంటే చెయ్యను. ఎక్కువ కాకపోతే ఇంకా మీరు చెప్పినట్టు ఏమన్నా ఇష్టమైంది దొరకకపోతే,
అవును నింగన్ అవునవును
ట్రెండింగ్వి ఇంకా షాప్స్లోకి రావాలంటే కొంచెం కష్టం కదా సో అందుకే అప్పుడు ఆన్లైన్ చేస్తా
ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మ మళ్ళీ రిటర్న్ ఏమైనా పెట్టుకున్నారా
ఆ పెట్టుకున్నా కదండి అలాంటి బట్టలే యా ఇస్తా కదా వన్ టూ ఇస్తా కదా అండ్ ఎందుకు రివ్యూ బ్యాడ్ ఇచ్చారు. కూడా రాయాలి కదా.
అవును ఎస్ మనకు అసలు ఆ ప్రోడక్ట్ నచ్చలేదా, ఏంటి అని రీజన్ కూడా చెప్పాలి అక్కడ. అవున మోస్ట్లీ అయిది బెటర్ షాప్ ఇయ్యడం ఇష్టమిగా
ఆ మోస్ట్లీ అండి ఎయిటీ పర్సెంట్
ఎయిటీ పర్సెంట్
ఇంకేంటి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సో ఫ్రెండ్స్ తో చిల్ అవడం గేమ్స్ ఆడడం చేస్తార అలా
ఓగే
చేస్తారా
అర్థం కాలేదండి గేమ్సా
గేమ్స్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ అండ్ ఇప్పుడు చాలా మంది ఖాళీనే ఉం టరు కదా సో సమ్మర్ లో ఎక్కువ ఈవినింగ్ అయితే చాలు ఫుట్బాల్ క్రికెట్ ఇవి ఆడుతా ఉంటారు కదా సో ఇలా అడు ఎల్ తారా ఫ్రెండ్స్ తో కలిసి
ఆ ఫ్రెండ్స్ తో కలిసి లేదు లేదండి ఫ్రెండ్స్ తో కలిసి ఆడతాం ఇక్కడ గ్రౌండ్ అంటే పెద్ద గ్రౌండ్ అని కాదు జస్ట్ ఉంటది అన్నమాట క్రీడా ప్రాంగణం అని ఉ
య ఇపుడు అన్ని పల్లెలో అలవడుతున్నారు
అవ్ నవును ఇంతక్ ముందూ లేదు బట్ ఆహ్ టూ త్రీయర్స్ బ్యాక్ అనుకుంటా అదొకటీ ఏర్పాట్ జేశారు సో అక్కడ ఒక మరీ లెవెన్ మెంబర్స్ అంటే అవైలబల్ వుండరు కదా క్రికెట్ టీం ఉన్న కొద్దిమందైనా హ్హాహ్ ఒక నలుగురు ఐదుగురు ఉన్న ఆడుకోవడం ఆగరికి ఇంకా ఎవరు లేరు ఉంటున్నమన్న గూడా ఆడుకోవడమే ఇంగా తప్పదు మరి మనం ఏం జేస్తాం క్రికెట్ టీమ్ ను పట్టుకు రావాలంటేం పట్టుకొత్తామండీ మనం
ఔనండి
నేషనల్స్కాదు కదా ఆడేది జస్ట్ మనకి టైం పాస్ కావాలి లాయ దా సో
కాకపోతే మ్యాచ్ ఆడ్నప్పుడే ఇంట్రెస్ట్ ఇంక ఎక్కువొస్తది
ఔనవునండీ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇలా ఆడుతాం ఉంటే మాత్రం మ్యాచ్ ఆడుత్ మ్యాచ్ చాలా మనకిన్ట్రస్టింగ్ గా ఉంటుంద్ అది గా
అవును
మనం గెల్వాలీ అనే ఫీల్ తో ఆడతాం గదా అప్పుడైతే మనమే ఖచ్చితంగా గెల్వాలి అనే ఫీల్ తో
మీ ఫేవ్రేట్టూ గేమ్ ఏంటి మరీ
ఆహ్ ఫేవర్ట్ గేమ్ క్రికెటే అండీ
హ్మ్
బట్ అంత బాగా ఆ డ్డమయితే రాదు ఇష్టం.
ఆ నాక్కూడా, ఆ మీ ఫేవరెట్ అంటే మీకు బాగా వచ్చిం ది బ్యాటింగా, బౌలింగా, ఫీల్డింగా? లేపోతే రివ్యూ ఇస్తరా?
కీపర్ చేత్తా నే కీపింగ్ ఇష్టం మ్మ్ ఫీల్డింగ్ రాదు, కీపింగ్ అయితేనే వస్తది. ఆ ఫీల్డింగ్ పెడితే ఇంకా మ్యాచ్ అవ్తలోల్లకి ఇచ్చేసినట్టే మనని పెట్ కుంటే హెక్కడున్నా ఆ ఇంకా మనం దానికి పర్ఫెక్టూ గాదన్న మాట
సేమ్ నేం గూడ అంతే. కాకపోతే నాక్ బౌలింగ్ వచ్చు, ఇంగ బాల్ వస్తుందనుకోండి అస్సల్ నా కళ్ళెందుకు మూసు కున్ పోతదేమో మూవ్ బాల్ వట్కోవాలి అరిగి పొతే చేతులకి దెబ్బల్ తాక్తది అనీ అసల్ పట్కోను. ఇంగ బ్యాటింగ్ అయితే ఇంగా వికెట్ ముందే నించుంటా నాకు వికెట్ పడొద్దని. కానీ నేను బౌలింగ్ చేసేటప్పుడు వికెట్ ముందు నువు జరుగు
ఆ జరుగు అలా అయితే చెప్తరు.
సో చూసారా వరల్డ్ కప్ మ్యాచెస్ టీ ట్వంటీ మ్యాచెస్
ఆ చూస్తా అండి రీసెంట్గా టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చింది కదా ఇండియాకి. చాలా బాగా సెలబ్రేట్ చేసు కున్నామండి.
ఎవ్రీ మ్యాచెస్ చూసారా? లేకపోతే ఓన్లీ ఫైనల్ మ్యాచ్ చూసారా? ఎందుకులాగా, అందరు ఇలానే చూస్తర్ హ
అందరూ అంటే ఇగ వేరే వాళ్ళ మ్యాచెస్ చూసేంత టైం ఉండదు. ఫస్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండదండి ఇండియా అం
ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదండి ఇండియా ఎవరెవరితో ఆడుతదో అన్నిటితో నాకు మస్ ఇంట్రెస్ట్ నే ఉన్నాయి అన్ని చూస్నా.
అంటే ఇండియాతో మ్యాచ్ అయితే చూస్తా అండి. కాని వేరే వేరే ఉంటాయి కదా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ అ
అండ్ మీకు ఒకటి చెప్పాలా యా నే అన్ని మ్యాచెస్ చూస్తా గాని ఫైనల్ వరల్డ్ కప్ మ్యా
అయ్యా స్కొ స్కోర్ బోర్డు చూసుకుంటున్నారా ఎందుకలా?
ప్చ్ ఆ రోజు కుదర్లేదు.
అయ్యా మరి ఇది ఎంత దారుణం చెప్పండి అన్ని మ్యాచెస్ చూసినా మీరు ఫైనల్ మ్యాచ్ చూడకుంటే ఎట్ల చెప్పండి
నిజమండీ ఆ రోజు అసలు మస్తు అంటే మస్తు బాధైంది ఇంకా క్రికెట్ కాకుండా ఇంకేమన తరా
హమ్ బ్యా షటిల్ అంటారు కదా షటిల్ ఏనా బ్యాట్మింటన్ ఆ షటిల్ ఆ
ఆ ఒకే అండి